బాన్న ప్రస్తుంగం బన్నా
వానకాయ తిన్నావా
ఎలాఉన్నావు
హు తిన్నా ఏం తిన్నావు.
ఎగ్ రైస్ తిన్నాను.
ఎగ్ రైసా? బాగా చేస్తారా మీ ఇంట్లో.
పర్లేదు ఏదో ఈ రోజు బాగానే చేశా రోజూ అంత బాగుండదు.
హుమ్మ్ ఎట్లా ఫ్రైడ్ రైస్ అదే ఆ బయట చేస్తారు కదా ఫ్రైడ్ రైస్ అట్లా వాళ్ళ లాగ చేసారా? లేదా మనం మామూలుగా ఇంట్లో చేస్తుకుంటాము కదా ఎగ్ రైస్ అలా చేశారా?
ఫ్రైడ్ రైస్ లాగ చేసారు. ఇంట్లో మరి ఏం లేదు.
మ్ తిన్నావా కడుపు నిండా.
తిన్నాను. నువ్వు
నేను తిన్నా ఏం చేస్తాండవు?
ఖాళీ గా ఉన్నా
మ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళారా? హాలిడేస్ అన్నావే ఫోర్ డేస్.
వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి ఈ రోజు మార్నింగ్ వెళ్ళియింది. ఇంకా నేను మా ఫ్రెండ్ ఉన్నాం మా రూమ్ లో.
మ్ ఏం ఇద్దరూ పోంది
వెళ్ళలే వెళ్లాలని లేదు
అంటే ఉగాది ఏం సెలబ్రేట్ చేసుకోవాలని లేదా ఇంట్రెస్ట్ లేదా?
ఆవును
ఇంకో అమ్మాయి ఏమి వెళ్ళంది?
ఇంకొక అమ్మాయి వాళ్ళ జర్నీ లాంగ్ ని వెళ్ళలేదు.
ఉమ్ యా ఊరు ఆ పాపది
ఉమ్ వాళ్ళది ఇటుసైడ్ కాదు
ఓకే దూరమా
ఆ వండే పడుతుంది వెళ్ళడానికి
ఉహూ
అందుకు తను వెళ్ళలేదు
ఎట్ల చేసుకున్నారు ఉగాది గుడి కన్నా వెళ్ళావా
వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళలేదు
ఏమి
ఏమో ఇంట్రెస్ట్ లేదు
ఉమ్ మీ ఇంట్లో వాళ్ళకు కాల్ చేసావా
చేసాను మాట్లాడాను
బాగున్నారా అందరూ మీ అవ్వ మీ మమ్మీ మీ పెద్దోడు మీ చిన్నోడు మీ అక్క మీ బావ భార్గవ్ ఉమ్ ఆ అందరూ బాగుండారు కయి
ఏం చేస్తున్నావ్
ఇంటికెళ్ళింటే రంజాన్ ఉన్నింది కదా ముస్లిమ్స్ వాళ్ళు ఎవరన్నా ఇంటి పక్కన ఉంటే బాగా బిర్యానీ తినిండొచ్చు కదా అవును మీ పీజీ వాళ్ళు ముస్లిమ్స్ అనే కదా చెప్పావు
అవును వాళ్ళు ఏమి పెట్టరు వాళ్ళు ఏమి చేయరు వాళ్ళు
ఉమ్ జనవరి ఫస్ట్ కే బిర్యాని
ఏమో చూడాలి ఏమన్నా పెడతారేమో నాకు తెలిసి
ఉమ్ పెడితే బాగుంటది అనుకుంటున్నావా
ఆ
పెడితే బాగుంటది అని అనుకుంటున్నావా
అవును బాగా తినచ్చు ఆ రోజన్న తృప్తిగా
ఉమ్ మీ ఫ్రెండ్స్ కాల్ చేశారా టెన్త్ వోళ్ళు ఇంటర్ వొళ్ళు ఎవరైనా
ఎవరు కాల్ చేయరు మాకు
ఏ ఫ్రెండ్స్ ఏ లేరా అసలు మీకి చేస్తారు కదా
లేదు ఒక అమ్మాయి మాట్లాడతానింది ఆ అమ్మాయి కూడా సరిగా మాట్లాడదు
అవునా
ఓ
ఏం కాయి ఏంటి విశేషాలు ప్రాజెక్ట్ అయిపోయిందా
లేదు ఇంకా ఉంది
ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయండీ బా చేసానా
ఉన్నాయి ఇప్పుడు రాస్తా ఉన్నాం మిడ్ ఎగ్జామ్స్
ఓకే ఓకే
ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పంపించున్నాము ల్యాబ్ కి
ఉమ్
అవి వస్తే మేము మ్యాటర్ పెట్టేసి బైండింగ్ చేపియాలి
ఉమ్ అంటే ఎంత పడుతది బైండింగ్ కి అంటే బుక్ బైండింగ్ కి ఇంత అని పడుతుందని చెప్పింటారు కదా అలా
పడుతుంది ఒక టూ తౌసండ్ పడుతుందన్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
అంత పడుతుందా మాక అంత అయితే చెప్పలేదు తెలుసా మాకు తక్కువ
అంటే రెండిటికి నార్మల్ బుక్స్ కి పబ్లిష్ కి రెండిటికి చెప్పింది కనుక్కొని తగ్గిస్తాము దానికి అంత అడిగి పెట్టుకొని ఇంట్లో అని చెప్పారు
ఓకే ఓకే ఇంకా గయ అంటే ఇది అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటు హలో
మేమా ఇక్కడ వర్క్ ఇంటర్న్షిప్ కి వెళ్ళాలని
ఆ ఎక్కడ అంటే ఇంటర్న్షిప్ కి వెళ్తే ఎంత ఇస్తారు
ఎంత ఇస్తారండి ఇంకా ఫిక్స్ కాలేదు జస్ చెప్పారండి మాట ఎయిటీన్ థౌసండ్ అని ఇంకా అదేం ఫిక్స్ కాలేదు ఇంకా మనం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే మళ్ళ ఆడ తెలుసు
ఇంటర్న్షిప్ అంటే ఇంటర్వ్యూ ఏమి ఉండదు అంటే ఏదనా జాబ్ లో నువ్వు కరెక్ట్ గా జాయిన్
నార్మల్గా ఉంటది కదా అయిట్ ఉ సర్టిఫికెట్స్ ఇచ్చి దేని మీద మనం వర్క్ చేయాలని మనల్ని అడుగుతారు ఏంటి హలో హలో ఆ ప్రసి హలో ఆ ప్రసి సిగ్నల్స్ రావట్లేదు అనుకుంటా
ఆ వస్తాంది గయి ఇప్పుడు ఇనపడతంద వాయిస్
వినిపిస్తా ఉంది
ఉ
ఏంది ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళు అంతా ఫోన్ చేసారా
ఉ చేసారు గయి
అక్కకి జాబ్ వచ్చిందన్నావు మీ అక్కకి
సంది
ఎంత సాలిరీ
శాలరీనా ఇప్పుడైతే ఫిఫ్టీన్ థౌజండ్ అన్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూ కిందే అక్కడయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇస్తామన్నారు
ఇంకా అక్కడికి వెళ్తుంద
ఉ ఇక్కడ నిలిపెద్దాం అనుకుంటే వీళ్ళు శాలరీ కూడా ఇయ్యం మీకు అని చెప్తాందంట ఏం చేస్తుందో ఆ పాప ఆలోచనలు పడింది ఆలోచిస్తా
ఎక్కువ ఏం ఆలోచించద్దని చెప్పి ఇక్కడే ఇచ్చే వాళ్ళనికి వటిగా అడగండి వాళ్లు శాలరీ ఎందుకు ఇవ్వరు
ఏమో గయి అంటే మధ్యలో నిలిపేస్తాంది కదా అందుకని ఏమన్నా అట్ల అన్నారు రేపు వేస్
అట్లా వాళ్ళట్ల బెదిరియడానికి అట్లా జ స ఉంటారు అక్కడే వర్క్ చేయాలని మీ అక్క బాగా చేస్తుంది అనుకుంటా వర్క్
ఆ గయి అ పాపకి అందరూ ఇచ్చేస్తారు ఆ పాప్ ఆ వాళ్పని కూడా ఈ పాపకే ఇచ్చేస్తారు మళ్ళ చేయలేదని అరుస్తారు ఈ పాపకి ప్రెషర్ కదా అట్లే అదే ఫస్ట్ లో బాగా తిడతారు గయి అది బాగా తెలుసు
ఆ బా ఆ అక్క వర్క్ బాగా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ వదిలేలకున్నారు
ఊ
అక్కని అక్కడే వెళ్ళమను ఎక్కువ శాలరీ ఏమి వాళ్ళ కోసం చూస్తే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఎట్లా బ్రతికేది
ఆ అదేగాయ్ చెప్పాను నేను ఆ పాప మళ్ళా ఆ పాప ఇష్టం డిసైడ్ అయ్యేది
ఆ ముందే అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు
ఆ ఎంత మంది జాయిన్ అయితాను ఇంటర్న్షిప్ కి వెళ్తన్నాను ఆవ్ గదా ఎంతమంది వెళ్తారు
ముగ్గురం
ముగ్గరా మాకేమైనా వేకన్సీ ఉంటుందా అంటే మేము మీదే కదా చదువుతన్నేది
రావచ్చు ఏముంది మీకేమి మీకు జాబ్ వచ్చిందంట కాదా
అవును క్యాంపస్ ఇంటర్వ్యూ లో వచ్చింది కాని నేను కానీ వేళ్ళలే వెళ్ళట్లేదు
ఎందుకు అనో
ఏమో హైదరాబాద్ లో వచ్చింది అంటే రెండు ఆప్షన్లు ఉండినున్నాయి నెల్లూరు హైదరాబాద్ అని దూరం వచ్చింటే ఇంగ వెళ్ళలేక
ఓహో
పోయా
అక్కడ ఎంత శాలరీ
అక్కడ ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే అన్నారు థర్టీన్ థౌసండ్ ఇస్తామన్నారు స్టార్టింగ్ అంటే వీకిట్ లేం లేకుండా సర్టిఫికెట్లు ఉంటే ఒక ఎయిటీన్ థౌజండ్ అలా ఇస్తారు అట్లే ఇంకా లాస్ట్ కి పిసిఐ సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకో
అ
ఒక ట్వంటీ థౌజండ్ అట్ల ఇస్తారు
ఇప్పుడు నాది అదే ఏమన్నా ట్రైన్ వెళ్తా ఉంది కదా
అవును ట్రైన్ సౌండ్ వస్తంది ఇక్కడ మేము ఉండే పిజి పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది టైన్లు బాగా వెళ్తా ఉంటాయి